హలో వినిపిస్తుందా అండి. వినిపిస్త్. స్తుందా అండి.
ఆ వినిపిస్తోంది.
స్తుందాండి.
ఆ వినిపిస్తుందండి.
బావున్నారా అండి.
హుమ్మ్ బాగున్నాండి మీరు బాగున్నారా.
ఆ మేం బాగున్నామండి. ఏంటండి ఈ రోజు సండే కదా, ఏమన్నా ఈవినింగ్ బయటక్ ఏమన్నా ఏళ్ళారా అలా ఛాయ్ కానీ తాగడానికి, ఇలా పానీ పూరి తినడానికి. లేకపోతే వెదర్ బాగుంది. ఏదన్నా చికెన్ లాంటిది, ఏమన్నా తినడానికి ఓ చికెన్. తింటారా అండి మీరు చికెన్.
లేదండి చికెన్
ఏంటండీ.
మీరు చెప్పినవన్నీ మానేశా అండి నేను.
అయ్యో ఎందుకండి అది కూడా గుడ్ హ్యాబిటే, బట్ ఎందుకండి రీజన్ ఏంటి ఎందుకు మానేసారు.
చాయ్ అంటే ఏదో. పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల మానేస. చికెను నార్మల్ గా. నార్మల్ చికెన్ నార్మల్గానే మా.
అవునా అండి
మీరు బయటికి వెళ్లారంండి
లేదండి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే బయట వర్షం వచ్చేలా ఉంది అందుకు క్లైమేట్ అంతా క్లౌడీ క్లౌడీ గా ఉంది మరి వర్షం పడుతుందేమో అని అందుకు వెళ్ళలేదండి మేము ఎక్కడికి
అలా కొంచం వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు కదా
లేదండి ఏం ఎంజాయ్మెంట్ అండి ఏం ఉండదు ఇక్కడ నార్మల్ ఉంది మాకు అసలు ఎంజాయ్మెంట్ అంటూ ఏం లేదు
మరి మూవీస్ ఏం చూడలేద అండి వీకెండ్ కదా
మూవీస్ అంటే ఇవాళ నేను కార్తికేయ టూ మూవీ చూసానండి నేను ఎందుకో సడన్గా చూడాలనిపిచ్చి ఆ మూవీ చూశాను
ఊహు బాగుందండి లేదండీ నాకు తెలిసి నేన అండి
కొంచెం గెట్టిగా మాట్లాడతారా అండి మీ వాయిస్ లోగా వస్తంది నిద్ర మీ హ్యాబిటా అండి
ఆ హ్యాబిట్
అది కూడా మంచిదే లేండి ఎందుకంటే మనకి టైం దొరికినప్పుడు బాగా నిద్రపోవాలి ఎప్పుడు టైం వేస్ట్ చేసుకోకూడదు
నా స్కూల్ డేస్ నుంచి అది అలవాటు అండి నేను నిద్రపోతా ఉంట
అవునా అండి
మరి ఇంట్లో నిద్రపోతే చంపేస్తారు
అవునండి ఇంట్లో నిద్రపోలేం లేండి నిద్రపోతే ఇంగ మనం మనల్ని ఇంకా డే అంతా నిద్రపోతూనే ఉంటావా అని చెప్పేసి ఇంగ తిడతారు మన ఇంట్లో వాళ్ళు మనల్ని
ఆ నా మా ఇంట్లో ఇంకా ఎక్కువ అండి
అవునండి రోజుకి ఎన్ని గంటల సేపు నిద్రపోతారండి మీరు
నార్మల్ గా నైట్ తొందరగా నిద్రపో ఇక్కడైతే కొంచెం ఎక్కువ నిద్రపోత తర్వాత నార్మల్ గా ఇంట్లో అయితే ఇట్ అ వస్తుయి తర్వాత
అవునండి ఇంతవరకు అయితే అసలు నిద్రపోరు ఎందుకంటే ఇంట్లో మన అమ్మ వాళ్ళు తంతరు కదండి ఈవినింగ్ టైమ్స్ ఇంట్లో నిద్రపోతే
అంటే నిద్ర అంత పోతది ఇగ వాళ్ళు తిట్టే తిట్లకు నిద్ర ఎట్ల వస్తాది నీకి
అవునండి అదే నిజమేనండి
అ అందుకే నిద్ర పోనండి
మీకు క్రికెట్ అంటే ఇష్టమా
ఆ లేదండి నాకు
క్రికెట్ అండి క్రికెట్
చూడండండి నేను
అవునా ఎందుకండి మాములుగా అబ్బాయిలు అంటే అబ్ మొబైల్ అన్నాక క్రికెట్ అన్ని చూస్తా ఉంటారు కదా ఈరోజు మ్యాచ్ ఉంది కదా జీటి వర్సెస్ ఆర్సీబి
మ్మ్ ఎవడిదో తెలిదు లేదమ్ లేదండి నేను చూడను మ్యాచ్
అవునండి అవును
మీరు చూస్తారా అండి
లేదండి నాకు క్రికెట్ అర్థం అవ్వదండి అసలు
అంటే చిన్నప్పుడు ఆడేవాన్ని అంతేగాని చూసేవాన్ని కాదండి
నాకు ఆడ్డము రాదు చూడ్డము రాదండి ఏంటో కొడితే సిక్స్ అంటారు ఫోర్ అంటారు వికెట్ పడింది అంటారు వికెట్ పడేది అయితే నాకు అర్థం అవుతది కానీ ఇక్కడ కొట్టినప్పుడు సిక్స్ ఫోర్ ట్వెల్వ్ బాల్స్ త్రీ రన్స్ ఏదో అంటారు నాకు అది అర్థం అవ్వదండి నాకు ఓ
మ్మ్ మా ఫ్రెండ్ ఒకతుండేదండి యాప్ అమ్మాయి ఒకసారి కాలేజీ లో ఆడిందండి బ్యాట్ తీసుకొని వేరే అబ్బాయికి ఇసింది ఆడుకుంటూ
ఆండీ అబ్బాయికి ఏం కాలేదు కదండీ
అంటే తగలలేదండి వాడు పక్క్కకెళ్ళాడు
అవునండి ఎప్పుడండి మీ చిన్నప్పుడా మీ కాలేజ్ డేస్ లోనా కాలేజ్ డెస్ పోనా అండి వామ్ మో అలా బ్యాట్ విసిరితే ఇంకా ఏమన్నానా అండి అసలా
అంతే అండి బై మిస్టేక్ ఒకసారి ఒక్కొక్కసారి వెళ్ళిపోతా ఉంటది
అంతే అనుకోండి కానీ భయమేస్తాది కదండి మరీ బ్యాట్ ఇవ్వాలంటే ఎక్కడ విసిరేస్తదేమో అనేసి
ఆ అండి బే అంటే
అవునండి
ఏం చేస్తున్నారండి టీవీ లే కాలిగానే కూర్చున్నా కాళినేనండి
ఏంటండి
ఖాళీగానే ఉన్నారా
అవునండి ఖాళీగానే ఉన్నానండి ఇంకేం చేస్తాను ఒకవేళ ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తే మ్యాచ్ పెడతారు వాళ్ళు
మ్మ్
నేను ఇంకా మ్యాచ్ చూస్తాను ఎలా ఉంటది అనేసి ఎవరు విన్ ఎవరు విన్ అవుతార అనుకుంటున్నారు మీరు మీ ఒపీనియన్లో
నాకైతే ఎవురు ఎలా ఆడతారో ఎవరు ఎలా ఆడతారో తెలీదు
ఆ అదే నిజమేనండి ఆడేంత వరకు తెలిదు కదా ఎవర్ విన్నవ్
మ్మ్ అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ కదండి మనం ఏం
అవునండి అవును మీ వాయిస్ చాలా లోగా వస్తుందండి కొంచెం గట్టిగా మాట్లాడతారా
ఆ సరే అండి ఇప్పుడు
టి ఆ ఇప్పుడు బాగోస్తు దండి వాయ్స్
అంటే ఇప్పుడే కొంచెం మైండ్ నిద్ర లేచిందండి అందుకు అలా వస్తూ ఉంటుంది వాయిసు కొంచెం
అవునా అండి ఈ టైం వరకు ఏం నిద్ర అండి అయినా ఆ పెద్దవాళ్ళు చెప్పింది కరెక్టేనండి మనం సాయంత్రం వరకు నిద్రపోతే మనకి ఆ డల్నెస్ అనేది ఎక్కువ ఉంటుందంట అండి ఎప్పుడు ఈవినింగ్ టైమ్స్ నిద్రపోకూడదు అంట చెప్
అంటే అంటే అలా అయితే సింహం మరి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్వంటీ అవర్స్ నిద్రపోతది ఫోర్ అవర్స్ వర్క్ చేస్ మరి మరి సింహం చాలా షార్ప్ గా ఉంటది సింహం సింహం చాలా షార్ప్ గా ఉంట్ రండి
అవునండి నా తెలీదండి నాకు మరీ అంత నాలెడ్జ్ లేదా అంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా ఈవవినింగ్ టైమ్స్ నిద్రపోద్ద్దండి డల్నెస్ అవుతుంది బాడీ అని చెప్పేసి అంటుంటారు కదా నాకు అట్లా తెలుస అండి అంతే అందుకు మీకు చెప్
ఏం లేదండి వర్క్స్తా అలా ఏం లేదు వర్స్త టై వర్క్ చేస్తాను నిద్రయే టైం ఖాళీ ఉన్నప్పుడు నిద్ర పోతామండి
అవునా అండి
ఊరిని ఫోన్ చూసి తల్నపోవద్దడం కన్నా నిబ్
ఆ చాలా బెస్ట్ లేండి ఇం చెక్క కళ్ళ కన్నా రెస్ట్ ఇస్తే
ఆ అందుకండి కళ్ళా క రెష్టి ఇస్తా ఉంట నేను
అవునండి అవును
ఇంకేటండి ఏం ఫుడ్ చేస్తార్ ఈ రోజు సండే కదా
మాకు పీజీ లో ఇవాళ నైట్ చికెన్ ఉంటుందండి
ఓ చికెన్ ఫుల్ ఎంజాయ్
ఉమ్ ఏమండి మాకు ఎంత నాలుగు పీసులు ఎంత ఇస్తారు దాన్ని ఎంజాయ్మెంట్లు ఏముంటందండి మాకు
ఇంకొక పీస్ ఎక్కువ అడగండి ఏం కాదు ఐదు పీస్
అయ్యో అస్సలు ఎయ్యారండి మాకు ఆ ఫోర్ పీసెస్ ఎయడానిక్ ఏ గెరెట్ అల్లాడిస్తారండి మాకు
పాపం అండి అలయి కష్టం కదా అంటే చాలా మందికి చికెన్ అంటే ఇష్ టం ఉంటది
అవునండి నాకైతే చాలా ఇష్టం అండి నాకైతే పడిచచ్చ మర్చిపోదా చికెన్ అండి చికెన్ చికెన్ అని కలరిస్తూనే ఉంటుంది చికెన్
అవునండి అలా అయితే కష్టం కదండి మరి ఎలా అడ్జస్ట్ అవుతున్నడి
ఇంకా తప్పదు కదండి అట్ చేస్ట్ అవ్వాలి ఇంక ఏం చేస్తాము అట్లని బయట తెచ్చుకొని తినలేము కదా దానికి డబ్బులు ఎక్కువవుతాయి అని చెప్పేసి దాని గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది ఇంకా మేము మళ్ళా అమ్మ వాళ్ళని డబ్బులు అడగాలి కదా దానికి వన్ ఒక్కొటి ఇంక ఇప్పుడు చికెన్ బిర్యానీ కొనాలన్నా కూడా నూట ఇరవై రూపాయ
పంద రూపాయలు రెండందలు ఉంట
ఆ వంద రెండు వందలు పెట్టుకున్న అంత లేదండి మాకు
అవునండి అందుకేేమంటే అడ్జస్ట్ అవ్వాలి బట్ మరి అంటే తినడాన్ని కూడా సరిగా పెట్టుకో ఉంటే ఎలా అండి మళ్ళీ చెప్పండి పాప
ఇంకా అంతేనండి ఇంక ఏం చేస్తాం ఇంకా అన్నిటికి అడ్జెస్ట్ టప్పాలస్త సరే ఇంకా
ఈ పస్ లోండి తిని టైం కి తినక ఫుడ్డు బాాలేక హల్తులు పాడైపోతాయండి పశ్చిమ వచం
ఆ పడుతుందండి మాకు వర్షం మీకు
అసమస్తం ధన్యవాద
ఆ వస్తుందండి మాకు ఇప్పుడు ఇప్పుడుప్పుడు పడుతుంది ఇప్పుడు వర్షం కొంచెం కొంచెం ఇప్పటి వరకు గాలి వచ్చింది ఇప్పుడు వర్షం పడుతుంది త బాగా
మాక్కడ బాగా వాడుతుంది
మీకు కూడా వర్షం పడుతుందా అంటే గట్టికి పడుతుందా కొంచెం మెల్లగా పడుతుందా
గటి బస్తందండి
మాకైతే అంత లేదు ఇక్కడ క్లౌడ్స్ కొంచెం మాత్రమే ఉన్నాయి అందుకు కొంచెం వర్షం పడుతుంది మరి గాలికి మొత్తం వెళ్లిపోతుంది ఉంది ఇంకాసే తర్వాత నార్మల్ అయిపోయేలానే ఉంది
అవునాండి
హ డే అంత ఇల్లు ఎండగా ఎండగా ఉందండి మాకైతే నా అసలు వేడి అయితే భరించలేకపోయాం అంత వేడి ఉండింది
అవునా అండి
అవునండి ఇంకా ఇప్పుడు
బస్ క్లైమేట్ పర్లేదండి
ఏం పర్లేదు ఏమో అండి డే అంతా ఎండగాయడం నైట్ అయ్యేసరికి వర్షం రావడం రొటీన్ అయిపోయింది ఇంకా
అది
ఈ క్లైమేట్ అలవాటు అయిపోయింది ఇంకా మాకు ఇంక సాయంత్రం అవుతునే వర్షం పడుతుంది ఇంకా రెడీగా ఉండాలి, గొడుగులు పట్టుకొని అన్నట్టు అయిపోయింద అన్నమాట మాకు పరిస్థితి ఇంకా
అంతే అండి చిన్నప్పుడు మనం స్కూల్ క వెళ్ళేటప్పుడు వర్ష మాగిపోతుది సూల్కెకీ వెళ్ళాక ముందు వ
అవునండి నేను నే ను నువ్ చిన్నపుడు అలా ఆలోచించేదాని అ మనం స్కూల్ ను ఇంటికి వస్తే వర్షం పడేదా, ఇం టూషన్ టూషన్ పోయేంత వరకు కూడా వర్షం పడితే బెటర్ కదా అన్నట్టు అనుకుంటాను ఇంక నేను
మ్ అంతే అండి చిన్నప్పుడు అన్నీ అలాగే ఉంటాయి
మ్
సరే అండి భాయి
మ్ సరే అండి బాయ్